ఎలా ఉన్నారు
డి బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నాం అండి ఏం చేస్తున్నారు ఏం విశేషాలు
ఓ లేద్ దండి ఇప్పుడే ఏ ఫ్రెండ్స్ ద మాట షాపింగ్ కి
అవునండి ఎక్కడికెల్లారు
ఆ ఇక్కడే అన్ ఇక్కడే అండి జయనగర్ అని ఒక స్ట్రీట్ షాపింగ్ కాలనీ ఉందండి మ్మ్ బట్టల్ ఆ ఆ అన్ని మన ఆ మన బడ్జెట్ ఫ్రెండ్లీ దొరుకుతాయిండి అక్కడ బట్టలు మీరు ఎప్ ఎప్పుడ వెళ్ళలేదండి అట్ సైడు
లేదు లేదండి మేము ఆ సైడ్ ఎప్పుడు వెళ్ళలేదు ఉగాదికి షాపింగ్ చేయాల కుంటున్నాం కాని ఎక్కడ చేయాలో తెలియ ట్లేదు అండి మీరేమైనా సజెషన్స్ ఇస్తే మే అక్కడికి చేసుకు
అక్కడ వెళ్ళి అక్కడ అన్ని మీకు అన్ని టైప్స్ ఆఫ్ బట్ట లని దొరుకుతాయిడి అక్కడ బా మనకి చీప్ అండ్ బెస్ట్ లో దొరుకుతాయి వెళ్ళసి ఒకసారి విజిట్ చేయొచ్చు కదాం మేము ఈ రోజు ఒక టటు కుర్తా సెట్టి కుర్తాసు మళ్ళీ ఒక టూ శారీస్ తీసుకున్నామ అండి సో అ చాలా మంది వస్తూనే ఉంటారండి రోడ్ల మీదనే రోడ్ల మీద షాప్స్ అన్ని చాలా ఉంటాయిడి అక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ బట్టలు అన్న దొరుకుతాయి ఆ పిల్లల నుంచి పెద్దల వరకు ఉంటాయండి మళ్ళీ మనకు ఆ ఆ మేకప్ ఐటెమ్స్ దొరుకుతాయి ఆ మళ్ళీ మనకు నగలు కూడా దొరుకుతాయండి అక్కడ నగలు బట్టలు ప్రతి ఒక్కటి దొరుకుతాయిడి బా మేల్ ఎక్కువ ఫీమేల్స్ క ఎక్కువ ఉంటాయండి మేల్ కన్నా
వెళ్తానండి షాపింగ్ కి
అవునండి వెళ్సిరండి మనకు హ
అవునవునండి అది కాకుండా సమ్మర్ కదండి సమ్మర్ కి కాటన్ బాగు ఉంటాయి మీరు కాటన్ బాగుంటుందని చెప్తున్నారుార అక్కడ కాటన్ డ్రెస్సెస్ అన్నిీ
ఆ కాార్టన్ డెసస్ని అన్ని బాగుంటాయిడి అన్ని ప్యాటర్న్స్ అయినా కలర్స్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి అంటడి మనకి క అక్కడ
అవునా అండి అయితే తప్పకుండా వెళ్ళ అక్కడ చ వర్
ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి నాకు అక్కడ ఒకరు తెలిసిన వాళ్ళు ఉ రంండి మీకు తక్కువ బడ్జెట్ లోనే ఇప్పిస్తాను
ఏంటంటే అండి ఇప్పుడు పెళ్లి షాపింగ్ అంటారు కదా చాలా మంది బెంగళూరుచ్చ షాపింగ్ చేస్తా ఉంటారు ఇప్పుడు పెళ్ళ కూతురికి రసెప్ గాఘ్రా కావాలంటే ఏ ప్లేస్ బాగుంటుంది బ
తే చిక్పేటలో బాగుం టయండి శోభ శారీస్ అనేసి మళ్ళీ అక్కడ ఆ మనకి ఆ తక్కువ బడ్జెట్ లో దొరుకుతాయి మళ్ళీ మీరు ధర్మవరం కేళ్తే అక్కడ డైరెక్ట్
అవి చీరలండి పట్టు చీరలు పట్టు చీరలకు కైతే బావుం అని అంటుంది రిసెప్షన్ క గా గ్రాస్ లహెంగసు ఇవెన్
అలా అయితే మీరు చిక్పేటకి కేళ్ళాలండి
అవున బాగుంటాయండి
ఆ ఆ ఆక్కడ బజెట్ ఫిర్లి అ డి చాలా బాగుంటాయి మేము కూడా
అవునా అండి అయితే ఒకసారి నేను తప్పకుంటా ట్రై ఎందుకంటే మా రిలేటివ్స్ పెల్లి ఉందండి సో అందుకు అడుగుతున్నా అనమాట
డి మీరే లే సి చూసేసానండి గాగ్రాస్ స్టార్టింగ్ ఆ త్రీ టు స్టార్ట్ అయితాండి టూ టు టూ థౌసండ్ నుంచే స్టార్ట్ అయితాయి మీకు ఆ రే వీక్ బడ్జెట్ ఎంత వరకు దొరుకుతాయండి
ఓకే అండి ఇంకా ఎక్కడైనా
ఉ షాప్ పింగ్ వై అయితే మళ్ళీ చర్చ్ స్ట్రీట్ అనే ఒకటి టుందండీ ఓకేనా అక్కడ కొంచెం కంప ఆ మనం కా ఆ కంపేర్ చేస్తే చిక్పేట కంటూ కొంచెము చర్చి స్టీట్ లో కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయండి కానీ అక్కడ కూడా బాగానే దొరుకుతైలే ఆ అక్కడ కూడా బాగానే ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి
ఓకే మీరు ఎప్పుడైనా తీసుకున్నారా అండి చర్చ్ స్ట్రీట్ లో ఏమ ఎక్స్
ఆ ఆ చ చర్చ్ స్ట్రీట్లో తీసుకున్నాం మేమైతే పెద్ద థింగ్స్ ఏమి తీసుకోలేదు గానీ ఆ ఏవైనా జీన్స్ లోకి ట్యాపిస్ టాప్లు ఏవైనా థింగ్స్ తీసుకున్నాము అండి చిన్న చిన్న మేకప్ వి నగలు లులో
హ
వో ఇంకా అండి మీరు ఎప్పుడు ఎట్ సైడ్ రాలేద అండి
అందుకే ఎలానూ షాపింగ్ చేయాల కదా పండక్కి అందుకు అడుగుతున్నా అండి మిమ్మల్ని అవునండి
హ మరు సైడ్ ఏమనా వస్తే మాకు చెప్పండి మేము మీకు చె మేము ఏమైనా మీకు తెలిసిన షాప్స్ ఉంటే మేము పిలుచుకొని వెళ్తాము తక్కు ఎ బజట్ ఇేపిస్తంది
ఆ అండి తప్పకుండా అడుగుతానండి ఇంకేంటండి ఈరోజు సండే కదా ఏంటి విశేషాలు ఏమంట న్నారు స్పెషల్ గా
ఆ ఇంకా సండే అంటే అందరికి తెలుసు కదండి పలీ సండే స్పెషల్ వచ్చేసి అందరికి చికెనే కదండి
ఓకే
ఉ
ఆ నేను ఈ రోజు వచ్చేసి ఇది కొత్తిమీర చికెన్ కబాబ్ు ఉండాలండి
పతే మరా కబబానా ఆ ఓకే బాగుంటుందండి అది మేము ట్రై చేసాము
అవునా ఆ నేను ఎలా చేస్తాన చెప్పన అండి కొత్తిమీర చికెన్ కబాబు
ఆ చెప్పండి రా
ఆ కొత్తి మల చికెన్ కమ్గతు వచ్చేసి అండి చికెన్ మంచిగా కడుక్కకొని పక్కన పెట్టేసుకోవాలండి పెట్టేకొని మసాలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి ఆ వెల్లుల్లిపాయలు ఆ కొత్తిమీర ఆ అల్లము ఇవన్నీ గట్టిగా మిక్సీ పట్టు కోాలండి పట్టేసుకొని ఆ చికెన్ మీద దా పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని కారము ఉ చికెన్ క చికెన్ మసాలా కబాబ్ పౌడరు ఒక నిమ్ కాయా ఆ ఎ వయ్యాలండి ఓన్లీ వైట్ వయ్యాలండి ఎల్లో తీసేయాలి పక్కకి
ఓకే
బాగా కలిపట్ పెట్టాలండి కలి పెట్టేసిన తర్వాత మనం వేసుకునే ముందుకు కబాబ్ వేసుకునే ముందు కార్న్ఫ్లర్ కొంచెం బియ్యపిిండి బియ్యపిిండి ఎందుకుేస్తారంటే క్రిస్పీనెస్ కోసం అండి బియ్యపిిండి కార్న్ఫ్లవర్ దాంతో పాటు పెద్ద పెద్దగా ఒలిచి పెట్టుకుండా కొత్తిమీర అండి చాలా కొత్తిమీర వేసుకోవాలండి హెల్త్ కి మంచిది కదా పిల్లల కోసము కొత్తిమీర బాగా వలిచి పెెట్టుకున్న ఆకులా ఆకులు ఆకులా ఆకుల గుప్పడి పిడికడంతా మంచి శక్షికగా ఫ్రెష్ది వేసి బాగా వేసియంండి దాంట్లో జంపుగా ఇవి పచ్చిమిరపకాయలు తరిగేయాలండి జంపుగా అవి నూనెలో ఎగితే కరం కరం ఉంటాయి కదండి అ ఇది నిజంగా నేను ఈ రోజు చేశాను అంటే చాలా బాగా వచ్చింద గ ఎలా బాగా గట్టి కలుపుకొని ఆ కబాబుని నన్నలు వేసి మంచుకుంటే మనం పలావ లోకానే చికెన్ బిర్యానీ ఒక్కొని బాగా నంచుకొని తినొచ్చుండి అంత బాగుంటు
నెక్స్ట్ టైమ్ నేను ట్రై చేస్తానండి మేం కొంచెం ఏంటే కొంచెం ఫ్రెంట్ గా చేస్తాము మీది బ ఐ మీన్ చెప్తా అంటే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నేను ట్రై చేస్తానండి నెక్స్ట్ టైం
కొత్తిమీర కొత్తిమీరతో కొత్తిమీరతో చికెన్ ఫ్రై చేస్తాను కొత్తిమీరతో కబాబ్ చేస్తాను ఎక్కువ ఈ మధ్య నేను ఏంటంటే కర్రీలు చూసా అంటడి పిల్లలు కర్రీలు సపరేట్ గా పెడుతుంటే తినడం లేదు సో ఆ చపాతిలో కర్రీలు యాడ్ చేస్తున్నా వెజిటబుల్స్ యాడ్ చేస్తు ఆ ఎలా అంటా అండి చపాతి పిండి తడిపి పెట్టుకు కదా మనము అందులోకి ఆ
మ్మ్ ఆ ఆ ఎక్కువ తెల్దండి చెప్పండి
ఆ ఇప్పుడు ఇది మెంతాకు కూడా అంతే అండి మెన్ తా కంత కడిగేసి మంచిగా చపాతి పిండ్లోకి కలిపి తిక్కేసి దాన్ని అలానే కాల్చి పిల్లలకి పెట్టేస్తున్నారండి ఆకుకూరలు తినడం లేదని అలా మీరు ట్రై చేయండి
దేంట్లోకైనా మీ క్స్ చేసే ఐ మీన్ మనము క్స్ చేసి చేస్తే బా తింటారండి ఇప్పుడు డైరెక్ట్ గా ఆకురు పల్లిలు అవన్నీ చేస్ ద మనుకు తిన్నారు ఇలా కబాబ్ లాగా లేక పోతే ఒకప్ప చెల్లాగా లేకపోతే ఏదన్న
మీకు తెలుసా అండి కొత్తిమీర పచ్చడి కూడా చేస్తారంండి కొత్తిమీరతో ప చ్చళ్ళు మా అక్క చేస్తది అది నాకు రెసిపీ తెల్లండి ఈ సార్ నేను రెసిపీ మీక్ అనుకొని మీ మీతో కచ్చితంగా నేను షేర్ చేస్
అవును చెప్పండి మేము ట్రైజే అ కొత్తిమీర పచ్చడి తెల్దు
పచ్చడి ఆక్కూరల్తో ఎన్ని పచ్చళ్లు చేస్తారు నాక్ క్కూడు తెలీదండి ఈ స ఈసారి మీతో చికెన్ ప్రాసెస్ ఇవన్నీ చికెన్ బిర్యానీ మీతో షేర్ చేసుకున్నా కదండి. సారి ఆక్కూరల్తో ఎలా చేయా లి ఏంటి అని మీకు చెప్తానండి
మ్మ్ ఓకేనండి
ఇంకేంటండి చూసారు. ఇంకేంటండి మీ చూసారు మరి
చెప్పాలండి మీరే
ఉహ్
ఉహ్మ్
ఆహ్ ఇంకా ఏం వాకింగ్ చేయలేదండి. ఈ రోజు ఎండక్ కాలం కదండి. అసలు బయటికే రావాలనిపించదు.
లేదండి ఈ రోజు అదే చెప్తి కదండి. బయట షాపింగ్కి వెళ్ళేసి వచ్చాను. కొంచెం అలసటుగా ఉంది.
అవునాండి. ఎండాలో ఎలా ఉన్నాయండి మీరున్న ప్లేస్ లో
ఎండలు అయితే ఇక్కడ చాలానే ఉన్నాయండి. అయ్యో ఎక్కువ బయిటిక్ లేము గోడుగైనా తీసుస్కో కోయలాలి లేకపోతే. ఏదైనా క్యాప్, ఏదైనా పెట్ తీసుకొని పోవాలండి. చాలాసేపు ఎండల్లో వుండ్లేం ము. ఉహ్ ఇంకా అండి ఆహ్ ఆహ్ ని మోఖము నేనిందు వదుల్తనే ఉన్నా. ఆహ్ కట్టాయిందా.